ఏం చేయట్లేదండి ఖాళీ మీర్ ఏం చేస్తున్నారు.
కూర్చోనున్నవ పైన.
పైన మీకు ఎండ పెట్టలేదా అండి
ఇగా కొంచెం ఫుల్ ఎండ ఉంది కొంచెం స్టెప్స్ గా కూర్చున్నా కింద మాట్లాదాం అని అంటే వేరే ఆమె బట్టలు వాష్ ష్ చేస్తుంది ఫుల్ సాంగ్స్ పెట్టుకేంది ఇష్టం అవుతుందని చెప్పి ఇంక అక్కడ లేకుండా పైకి వచ్చేసా పూర్తిగా
అంత కష్టపడడం అవసరమా అండి ఎండకి
ఎండ లేదు ఇక్కడ స్టెప్స్ దగ్గర కూర్చున్నా ఓకే బాయ్ ఆ ఆ
జాగ్రత్త అండి అసలే మళ్ళీ చనా ఎండలు ఉన్నాయి
ఆ అసలు ఎండా తిరగట్లేదండీ నేన్ ఎండ మొహం చూసి ఎన్నాళ్ల ఎన్ని రోజు లయితుందొ ఈరోజు చూస్తున బయట ఉమ్
రోజూ ఎండ చూస్తున్నాం ఏం చేస్తాం రోజు తోట్ల పోతున్నాం అండి మేము
తోట పాత ఆవుతున్నారా అ మది అయిపోతారు అండి మీకు
ఉమ్ బాగా కర్రిగా ఐపోయిన.
ఉండేదే కర్రిగా అనుకో ఇంకా కర్రిగా అయితాం
కంగారు ఉందిలేండి మళ్ళా సోప్ ఎస్తే మళ్ళా కొంచెం తేలగ అయితలేండి మామూలుగా ఎంత కలర్ ఉంటామో అంత కలరే ఉంటాము మనం ఇప్పుడు ఇప్పుడు వాతావరణం క్లైమేట్ కి నల్లగా అయిండొచ్చు
హుమ్
బట్ మనకి ఎండ పెడుతంది వర్షాలు కూడా పర్చేస్తూ
న్న మీరు బా తెల్లగా ఉన్నారు కదా
తెల్లగా వుంటే ఏంది మేడం మీర్ అనీ మీరు చూసారా తెల్లగున్నారా అని పిల్లలు ఉన్నార అని పిల్లడి చూసి చాలా రోజులు ఐంది కదా
అవ్ ఎప్పుడైతే మీ అట్లా కలర్ కూడా మారిపోతారా
మారిపోతరు.
అయినా మిమ్మల్ని రమ్మంటే మీరు రారు కదా
లాంగ్ కదండి నేకు తెలిసిన సిచ్యుయేషన్ ఇంటికి పోవడమే ఎప్పుడో ఒకసారి ఒక రోజు పో చేస్ మొన్నకను
శ్వేత కానీ ఎప్పుడో ఒకసారి రాక తప్పదు లేండి రావాల్సిన రోజు కూడా వస్తుంది.
అవునండి వస్తాం వస్తాం ఇం పెళ్ళి ఏమన కుదిరిందా అండి.
తెల్లి అట్లాంటివన్నీ తెలిదండి నాకు నేను ఇంకా చిన్న పాపని
జమవును
అవును నిజమే
ఏం జెతారు ఏమన్నా మూవీ చూసారా అండి కొత్త కొత్తగా వచ్చెవి ఏవైన
కొత్త
చూసారా ఏమన్నా మూవీస్
మూవీస్ ఆ ఆల్మోస్ట్ చూసెస్ సరే అండి ఏమిటి
పెద్ది మూవీ రిలీజ్ అయిందండి బాగుందంట టాక్ బాగా వస్తుంది
ఓ చూడండి అయితే మరి
నేను చాన్ రోజులు అయిపోయిందండి సినిమాలు చూసేసలు అవున అది డౌన్లోడ్ చేస్తా లేదు చూద్దామని డౌన్లోడ్ చేస్ కుంటాన టైం అస్సలు ఉండదు నాకు వే సరిపోతుంది రావడం పోవడం.
అవునులే నాకంటే ఏం పన్ నుంది తోటలకు పోతా పోతే లేదంటే ఇంట్ల ఉంట ఇంగ ఫోర్ ఇంగ సినిమాలు చూసుకుంట ఉండడమే అన్ని చూసేసా వీరభద్రుడు జ్యూసేసా గోదావరి గట్టు పైన చూసినా
అవును గోదారి గట్ మీద మూవి బాగుంద అంట నేన్ కూడా టీబి జూష్ చూసా బాగుంది అనేసి అగో ఫుల్ కామెడీ అంత ఊ మా ఫ్రెండ్ కూడా చూసింది ఇక్కడ గోదావరి గట్టు మీద బాగుంది అని చెప్పేసి చెప్పింది
ఊ ఇంకా జుగంధర్ టు చూసా సో బాగుంది కానీ ఆ సినిమా లాస్ట్ వాడు ఇండియాకు వచ్చేస్తాడు అయమను వదిలేసి అయమని బాబు వుడతాడు వాళ్ళకి బాబుని వదిలేసి వచ్చేస్తాడు వాడు
ఆక్చుల్గా నా అభిప్రాయం ఏంటిదంటే వాడక్కడికి ఆ మన ఇండిని కింద పోయినపుడు ఆ నిను గిట్ లవ్ చేసి తను చెప్పకుండా ఉండాల్సింది ఎందుకంటే వాడికి తెలుసు రియాలిటీ మళ్ళి నేను రిటర్న్ వచ్చస్తాను ఇండియాకి అని.
అదే కద్
వచ్చేస్తన్నాన్ తెలిసి యాక్చువల్లీ మూవీ చూడ్లేదు ఆ అవునవును అవును ఆమెను చూస్తే బాదనిపి పిస్తది.
ఆ
మళ్ళీంకొక సీన్ ఏంటంటే వాళ్ళ మ వాళ్ళ మదర్ వాళ్ళక్క కొచ్చినప్పుడు తను లేకపోయినా వాళ్ళు బాగున్నారు సెట్టయ్యారని చూసి మళ్ళీ వాళ్ళు దగ్గరికే లేకుండా అది కూడా బాదనిపిస్తదనమాట యాక్చువల్లి నేను మూవి చూడ్లేదు. దు. బట్ నాకు మొత్తం రీల్స్ అప్డేట్ మాట ఇంగ చూడాలనిపించలేదనమాట అంత సేపు కూర్చొని మీ ఇంట్లో బాగ పిల్లలున్నట్టు ఉన్నారండి. ఫుల్ సౌండ్స్ చేస్తున్నారు.
మా పిల్లలు చాలా అల్లరండి. ఏం చేస్తాం.
పిల్లలంటేనే అల్లరండి బాబు అసలు..
ఇంట్లో నాకి స్ చుక్కలు చూపిస్తన్నరండి మా పిల్లలు
అయ్యయ్యో సన్నగయిపోతారండి ఆళ్లని చూసుకోని ఇంగా మీరు..
ఇంకేన్ని రోజుల్లెండి మన్నాడు వాల్లమ్మ వస్తుందం టా ఊరికి పోతారు. మళ్ళీ స్కూల్ ఓపెన్ చేసినప్పుడు వస్తారండి.
ఇక్కడేనా మీరుండే దగ్గరేన ఈ స్కూల్ వాళ్ళు
ఆ అవునండి.
బాగ్ పోతారా ఏడ్వకుండా
పోతారండి.
అయినా చిన్నగుంటేనే బెటర్లేండి పెద్దగైతే అన్ని క్లా.. ప్రాబ్లమ్స్ ఎంటెంటివో ఉంటాయ్ చిన్నగుంటే ఏం తెలిదు. పిల్లాటంతా బాగుంటది...
ఆ
అవును.
ఏ పి
అయ్యో ఏం నవ్వుతున్నట్టున్నారు పిల్లలు.
మ్మ్ కొట్కుకుంటన్నారు.
కొట్టుకోవడం వరకు ఓకే కొట్టుకోని మళ్ళీ ఏడ్చేంత వరకుంటేనే ప్రాబ్లం...
మా
ఇంకేంటండి.
చెప్పల్లండి.
చెప్పాలండి మీరే.
చెప్పల్లండి.
తిది బాగుంటుంది కదా
చిన్నగుంటే బాగుంటుంది అట్లే తలకాయలు తింటే కూడా కోపం వస్తుందండి.
నేను అంటుండేది మనల్ని ఒకరి తలకాయ తినడం కాదు మనం ఒకరిని తలకాయ తింటే చిన్నగున్నప్పుడు బా ంటది. మనం కూడా దానికి ఇబ్బంది పెట్టింటా మని మనకు తెలిదంతే మనం చిన్నగా ఉన్నప్పుడు మనం కూడా అట్లనే చేసింటాం.
అది నిజమే అనుకోండి. కానీ మనం అవన్నీ ఆలోచించం కదండి.
పేషెన్స్ ఉండాలండి పిల్లలు ఉండే దగ్గర పేషెన్స్ ఉండల్ల అదే మనకుండేది కొంచెం తక్కువంటది అది వేరే విషయం.
మ్ పర్లేదులేండి ఎంతో కొంచమైనా ఉంది పేషెన్స్
ఉమ్మ్. చాలా ఉంటుంది అండి మీ వాయిస్ వింటేనే అర్థమవుతుంది చాలా నెమ్మదిస్తుదులు మీరు అనేసి
అంత అంత సీన్ లేదండి.
ఇంక ఎంతుందండి.
అంత పేషెన్స్ లేదు లేండి నాకు అంత నెమ్మది ఏం కాదు కోపం వచ్చేస్తే కొట్టేస్తా
ఎవరిని కొడతారు
నా పిల్లలని
కొట్టార ఇంతవరకు ఎవరినన్నా
ఆ కొట్టినాను కదా. పిల్లలని అక్కమి కుంటటిన ఏమి కోట్టినా ఆ
ఓకే మీ పిల్లల పేర్లా అండి అవి
అవునండి
ఓకే బాగున్నాయండి నేమ్స్
ఆ థ్యాంక్స్ అండి.
ఓకేంటంది అమ్మ వాళ్ళు ఏం చేస్తున్నారు పొలంకి వెళ్ళారా.
అండి.
ఆ మీ చైల్డ్హుడ్ మెమరీ ఏమైనా మీకు గుర్తుకుందా అండి మీ చిన్నగా ఉన్నప్పుడు ఏమైనా వాళ్ళ చేసి అమ్మ వాళ్ళ దగ్గర కోట్టించుకునే విషయమేమన్న గుర్తుకు ఉన్నదా
అ ఏమి లేదండి మా అమ్మ నన్ను కొట్టలేదండి కొట్టినది నాకు అసలు గుర్తే లేదండి.
డాడీ
మా నాన్న అయితే అసలు ఎప్పుడూ కొట్టలేదండి నన్ని
ఆ
మా అన్నయ కొట్న్నాడుండి బాగా కొడతాడు ఇప్పుడుకి కూడా కొడతాడు.
ఎందుకు
సరదా అండి అట్లా నన్ను కొట్టడం.
ఉమ్ నేను సరదాగా కొట్టిన విషయం అడగలేదండి అంటే ఏమన్నా చేసి సీరియస్ గా విషయంనందా
ఎప్పుడో ఒకసారి ఉం అంగట్లో తినేటివి తీసుకొని వచ్చింటే ఆ రోజు కొట్టినాడుండి ఫుల్గా
రు
అదంతే అండి
దొంగతనం చేసారా మీరు
కాదండి వాళ్ళు ఉన్నప్పుడు తీసుకొని వచ్చింటే మళ్ళీ మా అన్నయ్య ఎందుకు కొట్టినాడండి.
రీజన్ లేకుండా ఎందుకు కొడతారండి.
అదంతే అండి
వేరే ఎవరి మీద కోపం మీ మీద అదే వేరే ఎవరి మీద కోపం మీ మీద చూపిచినట్టున్నారు.
ఉమ్ ఇప్పుడు కూడా అంతే అండి నా మీద అరుస్తాడు ఊరికే ఊరికి
ఉమ్
వాళ్ళ భార్య లేకపోతే ఇంగ అన్నిటికీ నన్నే పిలుస్తాడండి ఏం చేయాలా బాగా అన్నం అన్నం అన్నం చేయాల చికెన్ తీసుకురావాలా చికెన్ చేయల నేనే చేయల ఇం ఎవరు చేయకూడదు
హ్
హ్ ఇంకా మా చిన్నది నేను చేస్తే అస్సలు తినడండి బాగా అయి ఈ మధ్య కొంచెం ఒక టూ త్రీ వీక్స్ అయిందండి. ఆ అమ్మాయి మా ఆన్నాని మా మా అన్న వాళ్ళ వైఫ్ ఏమో అనిందని చెప్పేసి మా అన్న కొంచెం కోప్పడ్డాడండి. అందుకే
మామూలు అండి ఒకటే ఇంకా ఇద్దదు ఇల్ల ఉన్నా ఇద్దరు అన్నదమ్ములు ఉన్నా మామూలే
అదే అండి అందుకే కో ఇ ఇంటి వచ్చేది వద్దు ఏమి వద్దు హాస్టల్లో లో ఉండేది బేట్
ఆ ఇంటికి వస్తే ఇవన్నీ అన్నీ ఒకటి ఒకటి పంచాయతీలు ఉంటాయి.
హ్
హ్ ఇంకేంటండి విశేషాలు
చెప్పలాండి ఇంగ
చెప్పాలండి. మీవి మావేపుంటాయి ఇంకా
పోతంమండి ఇంకా కాలేజ్కి ఇంగ కాలేజీకి పోతామండి.
ఆ వెళ్ళండి ఇక్కడ ఉంటే ఇంకా మీరు మరీ బయట తిరిగి తిరిగి బ్లాక్ అయిపోతారు మా కాలేజ్కివెళ్తే హాస్టల్ ఇంకా కాలేజ్
అవునండి ఎగజామ్స్గడన్నాయి కాబట్టి ఇంగా
హ్
అయినా చదివేది ఏం లేదనుకోండి ఏమంటే మోడల్ పేపర్స్ రాసుకోవాలి.
హ్
తర్వాత అట్లా ఒకసారి బుక్ ఓపెన్ చేస్త అంత మనకి చదివేంత సీన్ లేదనుకో అండి ఎవరి దగ్గరీ అయినా బాగా వచ్చిన వాళ్ళతో అర్థం చేపించుకొని ఇంగ రాసెసి వస్తామండి.
సరే అండి బాయ్
రండి
హ్